హలో
హు చెప్పురా
ఎంచేస్తున్నావురా,
నేను తినేసి కూర్చొని ఉన్నా నువ్వు హు వినిపిస్తా, స్తుంది నాకు నువ్వు హ నెట్వర్క్ లేదు అనుకుంటా, నీకు నాది ఫైవ్ జీ ఉంది
ఆ ఓకే ఇప్పుడు మాట్లాడు
ఒక్క నిమిషం అగు చూద్దాం
హు
హలో
ఆ చెప్పురా వినిపిస్తుంది.
ఆ అదే అదే వైఫై ఆన్ చేసుకున్నాను దానివల్ల అయివుంటుంది.
ఆన్ చేసావా ఇప్పుడు వైఫై
ఆ ఆఫ్ చేసా
ఉ తిన్నావా
హు తిన్నా ఏం స్పెషల్ ఈ రోజు పిజీలో, సేమ్ చికెన్
బాగుందా,
ఆ బాగుంటది మీ పిజి లో
మీఅంతయితే బాగోదు ఓకే ఓకే
ఆహా ఏం చేస్తున్నారు హౌజే వాళ్ళందరు ఉన్నారా,
లేదు వాళ్ళు రూమ్స్ లో ఉన్నారు వాళ్లు
ఆహా నువ్వేం చేస్తున్నావు, మరి
కూర్చొని ఉన్న చార్జ్ కేసి ఎవరైనా మెసేజ్ చేస్తే చేద్దామని, శ్రీవాణి ఫుల్ బిజీ ఉంది. హౌజీ ఇప్పుడే మెసేజ్ చేసింది. ఆ అప్పుడే మాట్లాడ టూ కాల్స్ ఓ షట్ మాట్లాడుకుడదరా ఇది మాట్లాడొచ్చా వేరే ఎమన్నా మాట్లాడు,
చెప్పాలి నువ్వే ఏం చేసావు, పొద్దున్న నుంచి
మంచి క్లాస్ ఉంది క్లాస్ లో అది ఔట్ పుట్ రాలేదు తల పిచ్చేకి పోయి కూర్చొని ఉన్నా
ఏది ఆర్ ల్ ఆ అబ్బా
కాదురా అది కాపీ పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది ఇది జావా
ఆహా అదా లేదు సొగం సొగం చేసి పెట్టాం మేము కూడా ల
ఆమె అయితే సరిగ్గనే చెప్పిదు టూ క్లాసెస్ ఫోర్ అవర్స్ నుంచి వేస్ట్ ఆమెతో లాస్ట్ టైం కూడా పిడిఎఫ్ ఇచ్చేసి చెయ్యండి, చెయ్యండి అంటే
ఆ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మనకట్లే చెప్తా ఉండ్రి కదా ముందు దానిలోంచి సూసి సెయండి సేమ్ అట్లే చేస్తాంది ఈమె కూడా
క్లౌడ్ గదా
అది అదయినా సరే వాడెప్పుడు అరుణ్ కుమార్ ఆ మ్మో బుక్ కూడా పెట్టలేదు వాడి సబ్జెక్ట్ క నేను ఆ సబ్జెక్ట్ ఎలా పోయిందో ఏంటో నాకు
ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేస్తాం కదా ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏంది అని కూడా తెలియదు ఇప్పుడు వరుకు నాకు
నాకు అసలు ఒక డెఫినేషన్ కూడా రాదు అపచే ఏమో ఒకటుంది అంత అదొక వర్డ్ అంతే అడోప్ అంతె ఎప్పుడు ఒక క్లాస్ కూడా చెప్పలేదు వాడు ఏం చెయ్యండి అని కూడా చెప్పలేదు
ఏదో వచ్చి వాగుతాడు మళ్ళగా మీ మీ వల్ల మా సాలరీ కట్టయింది అంటాడు
వాడి కర్మ అది చెప్పియకుండా ఉంటే మాట్లాడకుండా ఉంటారా అయినా వాడు వదిలేసేవాడు సార్ వాష్రూమ్ అంటే ఆ వెళ్ళండి అంతే
ఆ మల్లా ఓ మాట అంటాడు వచ్చి గర్ల్స్ అని గమ్మనయిపోతున్నాను అంతే ఇంకేం మాట్లాడతామో అని హ్మ్
చిల్ ఉన్నాడు వాడు
నిజమే ఆయన్ని చూసి నవ్వుకునేది ఆయన ఏదో పబ్లిష్ చేసినాడు యూరోప్ కంట్రీస్ లో ఇది అది అని ఆయన మీద సెటైర్లు యేసు
వాడు బిల్డప్లు ఎక్కువ నిజంగానే చేస్త డేమో తెలిదు
ఆయన వచ్చి క్లాస్ లో ఏమి చెప్పడు అయన బుక్ ఎట్ట రస్
ఆయనవా కాదు ఎక్స్పీరియన్స్ ఉంది అంట వాడికి కెన్నో ఇయర్స్
ఎక్స్పీరియన్స్ ఏదంటే వచ్చి కూర్చోవని ఆయన పని ఆయన చేసుకొని పోవడంలో ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నట్టుంది
అయినా వాడు హెచ్ఓడి అయినా ఒక లెవెల్ లో ఉండాలిగా నార్మల్ అందరూ ఉండే చోటే ఉంటాడు వాడు యమనప పక్కన
అందుకే ఎదగలేకపోయినాడు అనుకుంటా తొక్కేసారమ్మా తొక్కేసార్ అన్నట్టు హు హు ఏం మరి మీరందరు కలిసే డిన్నర్ చేస్తారా
లేదురా సపరేట్ సపరేటే
అవునా అంటే పీజికి పోయేంత వరకేనా కలిసి మెలిసి ఎళ్తారు
హ చదువుకుంటే ఏమైనా కలిసి చదువుకుంటాం
ఉమ్ ఉమ్ మరి సీఏ వస్తంది కదా చదువుకుంటారా ఫోన్లా
లే సీఏ కంతా కలిసి చదివే రేంజ్ లేదు మిట్
విట్టంగూర్ చవతారా ల్యాబ్
ఉమ్ ల్యాబ్కే లేదు కాపీ చిట్స్ లేకపోతే మైకో గ్జిరోస్ అది ఏమో అలా అలా మీరేంటి మీరు తోపులు ఫోన్స్ పెట్టి రాస్తారు
ఆ ఫోన్ బట్ ఏన ఇ గడ గడ గడ ఉణకుతా ఉంటద లోపల
ఉమ్ అంతేలే అంటే నీ పక్క క్కన ఉంటారు వాళ్ళు కూడా పెడతారు కాబట్టి నువ్వు పెడతావు నా పక్కనే ఎక్కడ వాడు మబ్బు మొహాం నా కొడుకాడు
ఉ కానీ దీపక్ కూడా కాఫీ కొడతాడు
కొడతాడు కానీ పక్కను ఉంటే రాస్తాడు అంతే ఆ అడుక్కోవాలి అదే వాడుకి కావాలంటే చూపి చే వాడు అంత కెవిన ఉంటంత ఈ కెవన్ ఎలా పోయడు
అవును సౌత్ కొరియాల అంద
వ సాౌత్ కొరియా ఎందుకు రా
సౌత్ కొరియానేే అగదరా అ ఎలింది సెమ్స్ట ఎక్స్చేంజ్
వీళ కాదు కాదు కాదు ఆ అనుకుంటా కేవిన్ ను వాళ్ళ ముతాజు శోధ క వాడకి మా సెట్వ వచ్చలే ఫేస్ వీడికి స
నేను మదు అనుకున్నాము అక్కడ కొరియాలో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడరు అనమాట వాళ్ళకు కొరియన్ భాష ఇంగ్లీష్ లాగవాల వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవడంమే చాలా కష్టమైనని ఆ కాదు మ మాట్లాడే ఇంగ్లీష్ కి ఆ కొరియన్స్ అర్థం చేసుకునే దానికి సచివోధర్ వాళు మాట్లాడే ఇంగ్లీష్ చెమ్మ పా
ష్ ఏమో నోట్ లో పెట్టుకని మాట్లా ఉంట వాడ
ప కూడా కలుపకుండా పదాలు పలికేస్తాడు నిజంగా
ఉమ్ అవునవును
ఉమ్
ఇంకేంటి ఈ సమాచారాలు
చెప్పాల నువ్వే సమాచారాలు ఇంత తెలుగు ఎప్పుడు నేర్చుకున్నావు ఆహా ఏం చదువుకోలి మాకు ట్రిప్లు ఇది
ఏ అవును ఓహ యమనప్పా నేను మాథస్
ఆహా భారతి వాళతో నేనా
ఉమ్ నీ నువ్వేంటి అదే ఇసుకును ను్ మాపు పెడతా అనిందామే మేం పెట్టు ఉంటే పెడుగుతుంది లేకపోతే లే అంత చిల్ ఉంది మాకుమ్
మాదేమంటే నేను యాక్చువల్గాయాథస్ అని నేను పొదున్ననే మధు్ ఫోన్ చేసి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కోర్స్ వచ్చేది మధు మార్క్స్ సెలెట్ చేసుకున్నాము ఇది దానికి
నాకు భారతి చెప్పింది నేను నెక్స్ట్ మినిటే చేసేసా తర్వాత ఫౌజె చేసే లోపు అది సీట్స్ అయిపోయింది అక్కడ
ఆ సేమ్ అంతే నేను చెప్పినా ఆ పిలా చేద్దాం అని చెప్పి చేసేసుకునింది నాకేమో ఇంటర్నెట్ డిష్యూ అంది ఆ నేను చెప్పి నేనే చేసుకోలేదు లాస్ట్ చూస్తే అబ్బాయి ఒక క్లాస్ లో నేను ఒక క్లాసులో ఉన్నాము
నేను నువ్వు మ్యాచ్ పడదేమో అందుకు రాలేదేమో అనుకున్నా
అయినా అది కూడా నిజమే ఆనుకో
ఆ
అసలు ఆ మ్యాక్స ఎవడు కనిపెట్టినాడు గానీ
అంటే ఈజీనే ఉంది నేర్చుకోవాలంతే
ఆ అదే అదే చిన్న చిన్నగానే ఉంది అని చెప్పి ఇది చెప్పారు మాదంతా తీయరీ రా కాకపోతే ఏమంటే ఆ తీరి చాలా దట్టుగా ఉన్నట్టు ఉంటది కానీ
అవును అందరికే తియారీనే ఉంది మ్యాథ్స్ తప్ప ఎలక్ట్రిక్ కోర్స్ అందరూ తీరే తీరే అంటున్నారు
ఆ గుడ్డు గుర్తుగా ఏమి రాసినా కూడా ఆమె మార్కులు వేసేస్తాంది
అంతేనా అంతే ఆ అది కరెక్ట్ ఆన్సరే వస్తుంది అనే మార్క్స్ లేకపోతే లేదు
అట్లా జరుగుతా ఉంది
ఉ
ఇంకే మన్ మించకు వస్తున్నావా
ఆ రా వస్తున్నావు నువ్వు
నేను వస్తానని అనుకుంటాను ఎందుకంటే లాస్ట్ టైం ఏదో ఒక ఒక్క ఫెస్ట్ జరిగినప్పుడు కూడా
నాకు రావాలనే ఉంది కానీ ఎవరు రా రావట్లేదు అదు ఫ్రెండ్సు ఏనుజ అంత వస్తుంది అయినా మేము అప్పుడు చెప్పలేము హ్యాండ్ ఇచ్చిన ఇచ్చేస్తుంది
ఆ వస్తది లే నేను ఇంక లాస్ట్ ఒకసారి ఈవెంట్ పెట్టినప్పుడు కూడా రాలేదు కదా ఇంక ఇదే లాస్ట్ ఈవెంట్
అల
ఉ కాబట్టి దీనికైనా వెళ్దాం అనుకున్నాం
ఒక్క దానివే నా వదిన వస్తుందా
ఆ
ఒక్క దానివే నా వదిన వస్తుందా
మధు కూడా వస్తుది నేన వస్తే మధు వస్తుది అనుకుంటా
ఆ అంటే నైట్ కదా ఎలా వెళ్తుంది ఇంటికి
వస్తారు కదా బస్ లో చాలకి నేను ఇంకా రాదు అనుకుంటే
పోతే మీ పీజీలో స్టే ఉండొచ్చు ఉండొచ్చులా పీజీలో
లేదు ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టారు మొన్న ఎవరిక ఏం లేదు గాని ఇప్పుడు గెస్ట్ వస్తే విత్ర్ వితౌట్ ఫుడ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలంట
ఓహో కానీ అంటే ఎవరైనా ఉంటారా అక్కడ చూసుకొని ప దీ
ఎక్కువే ఉండరు కానీ సీసీటివీలో ఎక్కువ చూస్తానే ఉంటారు వాళ్ళటుంటి సోబర్ సవన్ చూస్తా ఉంటారు అనుకుంటా కానీ మొన్న ఒకసారి వీళ్ళందరూ వచ్చారు ఆ పీజికి అప్పుడు ఏమి రూల్స్ లే వూ ఇప్పుడేమో మరి స్ట్రిట్ గా ఉంటారో లేదో తెలీద్ హ్మ్
ఇంకేంటి సమాచారాము మాదేముంది పెద్దోళ్ళు మీరు మీరు చెప్తే మేమ్ వింటాం
మా దగ్గరే ఎమ్ ఉంటాయమ్మ మీ దగ్గరే ఉంటైయి మీరే జప్పాలి
ఏం మే శ్రీవాణి చెల్లితో అంత మాట్లాడ్ తున్నావంట ఏం మాట్లాడారు ఆమెతో
అమ్మాయి ఫోన్ చేయమనిందంతా ఫోన్ చేసింది ఏ లేదు నేను కదా అమ్మాయి అడిగింది
ఓహోహోహ అయితే ఓకేలే మేము అడిగితే ఏమో అక్క
ఆ లేే లే తనే అడిగింద్ గ్ మార్ మాట్లాడ్ తుందంట అని చెప్పి ఆల్ మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ మాట్లాడింది
ఓ మో అంటే ఫోర్ క్లాక్ ఆ అయిపోయిందిగా
ఉహ్
ఉమ్
అయిపెంది అయిపెందంటే ఇంకొకటేమో ఉండాలనుకుంటా అంటే వార్ వాళ్ళకి నాక్ వాల్ కి నాకు అవ్వాలి కదా లేదురా
ఉమ్మ్
ఈ రోజే గదా
హ్మ్ ఏం మాట్లాడింది ఆమె
ఏం లేద్ ఇదే ఆమ్ బా మాట్లాడ్ తు అమ్మాయి తెలుగేగా ఇంకా
హుమ్ అంటే నీతో ఏమోరా అట్ల ఇట్లా మాట్లాడిందేమోలే
లే లేదు బానే మాట్లాడింది జోయల్ గానే ఉంది ఇంకా వాణితోనే మనక్ టాపిక్లు ఉండవు కాని అమ్మాయి మీయిమ్ ఆ అమ్మాయి అల్లుకపోతంది
అంటే స్టడీస్ గురించ్ ఎక్కువ
ఆహ స్టడీస్ గురూంచ్ ఏం మాట్లాడలే డిప్ ప్రోగ్రామ్ గురించి బిగ్ బాస్ గురించి ఆ అక్క మాక్ ఇ ఇట్లక్క మాక్ ఆడినర్ జరిగినప్ వేరే అక్క వేరే అమ్మాయి ప్రజెంటేషన్ జెయిలేదక్క అని ఏదో మాట్లాడింది హ్మ్ సర్ నేన్ కడ్ జేయనా
ఏ సరే అయిపె
ఉమ్